హాయ్ సిస్టర్ బాగున్నారా
ఆ బాగున్నా మీరు బాగున్నారా
బాగున్న ఏం చేతలు
ఏమి లేదండి ఇంట్లో పని చేస్తున్నా అంతే ఇంకా తినలేదు మీ తిన్నారా
లేదు ఇంకా తినలే ఏం కర్రీ
మాది ఎగ్గొన్న టమాటా అండి మీది
ఆ మరి ఇంకేం ప్రిపేర్ చెయలేండి
అవునా
ఆ
ఇంట్లో సెవెన్ థర్టీ అవుతుంది కదా
ఆ అయ్యో అండి మా ఇంట్లో కొంచెం లేట్ ఉంటది
అవునా ఇంకా మరి ఏం వండుదాం అనుకుంటున్నారు
ప్రజెంట్ ఏం అనుకోలేదు ఇంకేం తెత్తే అదే వండుతారు అంతే
ఆహా దని మీరు వేస్తార వంట ఇంట్లో
లేదు ఇప్పుడు ఒక్కసారే అట్ల అట్ల రోజు వేయం
రండి ఎట్లుంది మీ దగ్గర వానలు పడుతున్నాయా అండి మీ సైడు
లేదండి మీ సైడ్ పడతన్నాయా
పడట్లేవు రెండు మూడు రోజుల నుంచి మబ్బు చేస్తుంది కానీ వానలు లేవు ఏం లేవు
అవును వెదరు చల్లగానే ఉంటాంది కాని వర్షం పడట్లేదు వెదర్ చల్లగా ఉంటే వర్షం పడదంట కదా
అవునా
ఆ
ఇట్ల కూడా ఉంటదా తెలిదు నాకు
అట్ల కూడ ఉంటదంట
ఉహు
ఉ
మీది విలేజే కదా
ఆ విలేజే
మీకు విలేజ్ ఇష్టమా మరి సిటీ ఇష్టమా అండి
మాకు విలేజే ఇష్టం అండి విలేజే మంచిగా ఫ్రీగా ఉంటది అదే సిటీ అనుకో ఉండలేం సిటీలా అసలే ఆ
ఉ
కష్టం సిటీ లైఫ్ అక్కడ ఎవ్వరు ఎవ్వరిని పట్టించుకోరు మళ్ళీ ఇది కూడా మంచి చిగా ఆర్గానిక్గా దొరకవు తిందాం అన్నా కూడా
ఆ అవును
ఉ ములపరతి చిన్నది కారువే ఉ
ఆ సిటీలో అంటే ప్రతి చిన్నది కొనుక్కోవాల్సి వస్తది కూరగాయలు గాని ఇవ్వైనా గాని పల్లెటూర్లోనే ఉంటే దొరుకుతాయి మనకి
అవును బల్లెటూరులో ఏముందండి ఒక చెట్టు ఏత్తె అదే కాత్తది టూ డేస్ కి ఒకసారి అయినా కూడా తినొచ్చు అదే సిటీలా అసలు చెట్లే పెట్టుకోనివ్ అయ్యో
వి విలేజీల్లో అంటే ఇగ కొంచెం నార్మల్గా అదే ఏమున్నా కని బతకగలుగుతాం కానీ సిటీలోన అయితే కొనుక్కొని బ్రతకాలి ప్రతి చిన్నది అన్ని రెంటేడే ఉంటాయి
అవును లక్షల్లో వచ్చిన కూడా సరిపోవు సి
ఆ లక్షలు వచ్చిన సాలరీలు సరిపోవు ఆ రెంటులకి ఆ పెట్రోల్ ఖర్చులకి తిరగడానికి కూరగాయలు కొనుకోడానికి వీటికే సరిపోతే షాప్ పింగ్లకి మళ్ళీ దానికి తోడు ఫు డ్డు కూడా ఇప్పుడు వంట్లో ఇంట్లో చేసుకోకుంట అన్ని ఫాస్ట్ ఫుడ్ ఆర్డర్లు పెట్టుకోవడేమేగ
అవి పెట్టుకొని తినడము మళ్ళా తిన్నయి అరిగించుకోవడానికి మళ్ళ జిమ్ కు పైసలు పెట్టడము
అవును జిమ్ములకి ఎల్లడం వల్ల
ఆ మళ్ళ అటు పైసలు బొక్క అది మన అట్లేం ఉండదు మంచిగ జిమ్ పైసలు మిగులుతాయి ఫాస్ట్ ఫుడ్ యి మిగుల్తే తయి అన్ని పైసలు మిగులుతయి సేవ్ చేసుకుంటే
అవునండి
ఇంకా మీరు మీరు బయట ఫుడ్ ఏమన్న తింటరా
అంటే బయట ఫుడ్ అంటే మేము ఎక్కువ ఏమి తీసుకోమండి ఇంట్లోనే అన్ని ప్రిపేర్ చేస్తాం బయటి ఫుడ్ హెల్తికి మంచిది కాదు ఎక్కువ తిన్నా కాని మళ్ళ అది వాళ్ళు నీట్ గా చెయరు ఏం లేదు అది ఎంత కల్తిఓ చెేప్పలేం కదా
ఉ అవును మేం కూడా అంతే తినము బైటివి అంటే బయట ఏమన్న తినాలనిపిస్తే అవి కూడా ఇంట్లోనే చేసుకుంటరు లైక్ పుణగులు మిర్చి అట్లా ఉంటయి
ఆ మిర్చి బజ్జీలు కానీ అవి ఎక్కువగా చేసుకుంటాం అంటే ఆనియన్ బజ్జి గాని ఇట్లా తినాలనుకుంటే చేసుకుంటామండి ఇక మార్నింగ్ టైమ్లోనయితే టిఫిన్లు చేసుకుంటనే ఉంటం
ఆహా
మా మీరు ఇది చేస్తరా అండి టిఫిన్లు
లేదండి చెయ్యం మేము ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి కూడా తక్కువే చేసుకోము ఎక్కువ
ఓహో
ఉండే
ఆహా ఇంకా అండి మరి మీకు అంటే మన విలేజ్ లో కూడా పాలు గిట్ల పెరుగు గిట్లా మంచిగ దొరుకుతాయి కదా దా
ఉమ్ అవును దొరుకుతయి
ఆ
మంచిగ పాలైనా కూడా బర్రెల కాంచలి తెచ్చుకొని తోడేసుకొని
ఆ అన్నీ ఆ అవి మంచిగా ప్యూర్ అయి ఉంటయి అదే సిటీలోనంటే పాల ప్యాకెట్లు తెచ్చుకోవాలే లేకపోతే విలేజ్ లో నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి ఇక
మళ్ళ అవి కాస్ట్ ఎక్కువ మళ్ళీ వాళ్ళు కూడా కొంచెం కల్తీ చేస్తరు మళ్ళ
ఆ అవును ఇప్పుడు మళ్ళీ పాల రేటు కూడా పెరిగిపోయింది
ఉమ్ అవును లీటర్కి ఎంత ఉంటది మీ సైడ్
ఇప్పుడు లీటర్ కి తొంభై రూపాయలండి మీ దగ్గర ఎంత తీసుకుంటరు
అవునా మా దగ్గర ఫిఫ్టీ సిక్సే అండి యాభై ఆరు యాభై ఏడు అంతే
అంత తక్కువనా
ఆ తక్కువే అండి ఏముందండి పల్లెటూరులో ఇంటికొక బర్రని పెంచుకుంటరు
అవును పల్లెటూళ్ళ పెంచుకుంటారు కంపల్సరీ ఎందు కంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు టీ తాగడానికి అలవాటు పడ్డారు టీ లేకపోతే ఉండలేక పో తలు మళ్ళీ ఊళ్ళలో ఊ విలేజ్ లో ఉండేవాళ్ళు చాలా మంది వ్యవస్ వ్యసాయం చేస్తారు కదా. ఇంట్లో పాల కోసమైన పెంచుకుంటరు.
ఆ ఒక్కటున్న మంచిదని ఒక్కటైనా పెంచుకుంటరు. ఆ ఇగ అట్లా ఫిఫ్టీ సిక్సే అట్ల ఉంటయి.
పాలకేంద్రాలు కూడా ఉంటాయి కదా మీ దగ్గర అక్కడ కూడా అంతే తక్కువ తీసుకుంటరా.
మాకది అక్కనే అంత తీసుకుంటరు పాల కేంద్రంలనే యాభై ఆరు రూపాయలు.
అ ఆ
ఆ
ఉ అంటే మీకు సిటీక ఇట్ల దగ్గర ఉండదా అండి మరి అక్కడికి వెళ్ళి పోయొచ్ చ్చు కదా
ఇంక అక్కడికి ఒక్కరే ఏం పోస్తరని ఇంగ అందరు పాల కేంద్రంలనే పోతరు ఇంక బయట వాళ్ళ అయితే బయట పోయాలంటే రోజు ఇరవై రూపాలయంటరు పది రూపాలయె అంటరు.
అ అవి అంత ఎండ ఐనంక సరిగిస్తర మనీ
వాళ్ళు ఏం సరిగి ఇస్తారండి ఇంకా రేపితం మా పితం అంటరు మనం కూడా ఖ ఖచ్చితంగా అడగలేము అట్ల పది రూపాలయి పోయాలంటే పది రూపాలకు ఎవరు పోతరు పాలు చాయే అతలేదు
ఆవును ఇప్పుడు టీయే పది రూపాయలు బయట పది రూపాలకి ఎవలు పోస్తరండి.
అడుగుతారు అట్లా పది రూపాయల్ది పొయరాదు అని ఇరవై రూపాయలు పోయరాదు అని ఇగ దానికే అర లీటర్ అని అడుగుతారు ఇరవై ఇస్తరు అర లీటర్ అని అడుగుతరు. అట్లనే ఉంటది ఇంక వీలది సరింగా ఎట్ల కొసురుతరు కొంతమంది
ఊ
అట్లా
ఊహు ఇంకా ఇంకా అండి
చెప్పాలండి మీరే
ఇంకా వంట గిట్ల చేయాలంటరు
ఊ అర్థం కాలే
గ వంట ఇట్లా చేయ్యాలి కదా అంటున్నా
ఊ అవును చేయలింగ ఇల సైడ్ ఏముందండి ఇంకా పచ్చడిసుకొనై తింటరు లాస్ట్ ఏం లేకపోతే లేట్ అయితే
రేప్ మీరు పెట్టిలా అండి మామిడికాయ పచ్చ పెడతరు కదా సమ్మర్ లో బాగా
ఊ పెట్టినమండి అది అయిపోవడానికి కూడా వచ్చింది
తొందర్లోనే ఆ అంత తొందరగానే
ఆ ఇం పెటిలంటింకా ఏ కరీ ఉన్నా మామిడికాయ పచ్చడి ఉండాల్సిందే అండ్ల ఊ టమట కర్రీ అయినా మాడికయ పచ్చ తీసుకోవాల్సిందే పప్ప అయినా మాడికయ పచ్ చడి ఏసుకోవాల్సిందే పెట్టిన రోజు నుంచి స్టార్ట్ అండి మా ఇంట్ల బరత్ ఆ ఆ మంచిగనే తింటాము అంటే అన్ని కర్రీస్లోకి అది కలుపుకుంటే మంచిగుంటది కదా టేస్ట్
కొంతమంది అది తింటే మంచిగా అనిపి స్తాది కదా టేస్ట్ ఉంటది
ఆమ్మ్ మళ్ళీ అన్ని కర్రీస్లో అది కలుపుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వత్తాది అది ఇది కలిసి సి ఆ కర్రీ ఉన్న పచ్చడి క
ఆ తినడానికి మంచిగుంటది కానీ ఎక్కువ తిన్నాగా ని వేడి కదా అండి పచ్చళ్ళు ఎక్కువ కూడా తీసుకోవద్దంటున్నారు కదా పచ్చళ్ళని
ఆ అవు తీసుక్ తీసుకోవద్దు అంటళ్లు కాని ఎవళ్ళు తీసుకోకుంటూ ఉంటారండి ఈ రోజులలో అందరుూ తీసుకుంటూనే ఉన్నారు
అవున్లే ఇప్పుడు ఇక ఆన్లైన్ ఇది సోషల్ మీడియా వచ్చినకాడి నుంచి ఈ పచ్చళ్లయితే ఎనీ టైమ్ దొరుకుతూనే ఉన్నాయి ఇప్పుడు ఆవిడకాయ పచ్చడాంటే ఇప్పుడు ఒక ఆరు నెలలు తింటారు కావ చండి తర్వాత ఇంట్రెస్ట్పోయి తినరు కొంతమంది
అయినా ఏ కాలంలోనైనా దొరికేటి తీసుకోవద్దండి విలేజ్లలో అంటే సమ్మర్లో చెట్లు ఉంటాయి కాబట్టి అవి తెచ్చి చేస్తారు పైగా సిటీ సైడ్ అంటే అవి మొ త్తం ఏమంటారు చూసిల్లా ఆ ఇంజెక్షన్స్ తోటి కాసేకాయాలే ఆల్ టైం మ్యాంగోస్ అంటారుగా వాటితోటి పెట్టిన పచ్చడా అదం
ఇప్పుడు అన్ని ఆన్లైన్లో అయినయ్ ప్రతిదీ చికెన్ పిక్కిల్స్ అని మటన్ పిక్కిల్ తని గోంగుర ఆవకాయ ఇంకా చాలా రకాల ఆన్లైన్లోనే అమ్ము
అవును అట్లనే అమ్ముతా ఉన్నారు దానికంటే ఇదే బెటరు
ఓ ఆహా సిటీలో ఉన్న వాళ్ళకి చెయ్యలేరు కాబట్టి వాళ్ళన్నీ ప్రతి ఒక్కటి ఆర్డర్ పెట్టు కుంటారు వాళ్ళు అట్లా ఆలోచిస్తారా హెల్త్ కి మంచిది కాదు ఏం కాదని వాళ్ళకి తొందర అయిపోవాలి ఆ తిన్నామా అని ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు ఎక్కువగా ఈజొమాటో లాం టే ఇట్లా అన్ని తినేటి ఆర్డర్ పెట్టుకునేటి ఎక్కువ అయిపోయినాయి
ఆ సరే అండి మరి ఉంటాను
ఆ సరే ఓకే అండి
న్నలో కా